హ్మ్మ్ మీగా దాపల్లి ఇస్తా అన్నారు కదా ఎట్లా చేస్తారు మాకు చెప్తారా మేము కూడా చేసు ఉంటాం
ఆ చెప్తాం
పని మేము ఎప్పుడు చేయలే మా ఇంటి దగ్గర
మేం ఒక మూడు కిలోలా
తదిగని మాకు జ
మేమ్ ఒక మూడు కిలోల బియ్యం పిండి పట్ ట్టిచ్చినం
ఆ
అ అంద్రో జీలకర అది ఉప్పు కారం కలియమాకు శనగపప్పు ఏస్నాం
వునా
దాన్ని మం చిగా మెత్తగా పిండి లాగా మంచిగా అంటే బాగా నీళ్లు నీళ్లు గాకుండా బాగా మృదువుగా అంటే ఇట్లా గట్టిగా అన్నట్టు మధ్యరగంగా పిసుక్కున్నాం ఆ చపాతి పిండ్ల పిసుకున్న ఆ చపాతి పిండ్ లా విసుకొని ముద్దలు ఉండలుగాజస్త కొని గార్నిష్
ఆ తెల్స్ తెలు
గారెల మిషన్ తోని ఒత్తినం ఒత్తుతాను ఒక కవర్ పెట్టినాము మిషన్ అయినా ఒక నూనె కవరు నూనెత పూసుకుంటూ కవర్ కు ముద్దలను ఇట్లా ఒత్తుతాను
మా కూడా చిన్నప్పుడు మా అమ్మ వేసేది కాని మా తర ఇ ఈ పిండి ఎన్ ఇస్త చేసినా కూడా ఓడవపోయేది అసలే ఏ
ఉమ్
ముద్ద రెండు ముద్దలు పెట్టుకొని పిల్ల అడ్డు మందం గోతి అట్లాగనే తొందర అయిపోతుందని
అవునా ఎక్కువ పిండి అయితే మనకు చేయబుద్ది కాదు
బోర్ కొడితే చికాకు లేస్తే నాకసలు గాలో లేకుంటే చేయబుద్ది కాదు
కు తినబుద్ది అయితండి బాదం పాలు లో వా వాళ్ళు చేయ బుద్ధి అయితది గానీ తినబుద్ధి అయింది ఓయ్ అంటాళ్ళు
చేయ్ అది విసుకొత్తంటది ఓ అమ్మ ఎంతసేపు వోత్తాలె అనిపిత్తది.
ఈ ఆ నూ మూకుడు పెట్టి అందులో నూనె ఒక రొండు కేజీలంతా పోసినం పోసి పూరీలు కాల్చినట్టే కాలుత్తంది మా మమ్మీ. ఉమ్ పిల్లలు ఆ నూనె బాగా గాల్తే పొంగుతయి. అదే
మా దగ్గర మా అత్త లడ్డూలును అరిసెలు బాగ చేత్తది.
ఆ
ఇంగ టైం అంటే పండుగలు అని ఏమి ఉండదు. ఎప్పు ఎప్పుడు తినబుద్ధి అయితె అబ్బుడు చేత్తనే ఉంటది ఆమె నిన్నగూడ చేద్దాం అన్నది కానీ, ఇక నాకె ఇంట్రెస్ట్ లేదు ఈ పండుగవలె మళ్ళ అవి పెట్టుకుంటే ఇగ చికాకు పిల్లలతోనే ఇబ్ ఇబ్బంది పడాల్సి అని ఇంగ చేయలే ఇగ
టాస్కులు మీది వర్కు కంప్లీట్ అయిన తర్వాత డబ్బులు చూపెట్టినయా?
చూపెట్లే ఆ ప్రాసెసింగ్ అని పడ్డది.
ఎంతద్ చూపిచ్చి అ అవునా మాయి ప ఫస్ట్ వర్క్ ప ఊర్లో నాకైతే అందరి ప అందరికంటే ఫస్ట్ నాకే అచ్చింది కాని, మరి తక్కువ పడ్డయి అవి మరి పడితయో పడయో తెలిదు కొన్ని సెకండ్స్ పోయినయి. రెండు మూడు కాల్స్ కట్ అయిపోయినాయి డిస్కనెక్ట్ంగ్ అయి
ఆ నాది గూడ సేమ్ ప్రాబ్లం. ఇప్పటికి మూడు కాల్స్ వేస్ తూల్ల జీరో కాలు యాక్సెప్ట్ చేసినంక జీరో వన్ సెకండ్లా పోయింది. అట్ల రొండు కాల్స్ పోయినాయి. ఒకటే ఆ ఒకటేమో ఫైవ్ మినిట్స్ కాంగనే కట్ అయింది. ఇది నెట్వర్క్ ప్రాబ్లమ్ కావచ్చు. చోంటాల మరి
అట్లా మనీ మనం ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది కదా మాట్లాడి వాళ్ళు మరి కౌంట్ చేసుకొని రికార్డ్ అయిన తర్వాత వేస్తారో డబ్బులు వేయరో తెలియదు అని అదే భయమై తాంది
తంటాలు పడి పోతయిగా ఏం చేత్తం మారు పడ్డాంత తీసుకోవాల ఇ వేదుగా అ ఇంకా మా సిస్టర్ వాళ్ళ పిల్లలు బయటికి వస్
ఆ ఆడిపిత్తరు
హ్మ్
విసి స విసి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం రెంేస్ అయితుంది
అంటే ఏ ఊరు
ఆ
మీ ఊరు దగ్గరే కదా
మాకు దూరమే ఒక సెవెంట సెవెంట సెవెంట ఫైవ్ కిలోమీటర్ ఇక్క
ఆహా అవునా అక్కడే ఉన్నారుార అమ్మ వాళ్ళ దగ్గరే కావచ్చు అని అనుకున్నా
లేదు లేదు ఆల్రెడీ మేము కాంటాక్ట్ లా ఉంటాం ఎప్పటికిీ
ఆ అదే చెప్పింది ఫీగానే మాట్లాడుతది మాట్లాడంటే పొదుగాల సామ ఎ ఆ అక్క ఏసింది
మేము బర్త్డే ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్కి కచ్చినాం చూసినా చూడలేదా శ్రీను తెలుసా శ్రీను
ఆ ఆ ఆ
వాళ్ళ హస్బెండ్ నే వాళ్ళ వైఫ్ రే నీ
అవునా అంటే ఇగ ఎక్కువ మనకు పరిచయం లేదుగా
నేని
అదే చూసే ఉంటాంగ కాని ఇంగ మాట్లాడలేదు ఉ
మీ ఈ బ్రోది ఇ ప మ్యారేజ్ అన్ ట అని చెప్పింది క్యాబ్స్ చూస్ వా నా తను గదే కట్నం విషయంలో మాకు ఎట్లా నీ అంటాంది
ఆ ఇంకా అది ఫిక్స్ ఏ కాలేదు అప్పుడే కట్నం గురించా ఒకటి
కదా ఆడపిల్లల కి ఇచ్చినోళ్ళం పేదోళ్ళం కదా మాక్ ఏమన్నా బంగారమన్న ఏమైనా ఇస్తారేమో అన్ ఇ తల్లిదండ్రుల్ హు అది ఇరుగుద్ది హుమ్ మ్మ్
అందుకని ఈసారి ఇగ ఒకలా ఫి క్స్ అయితే గట్టిగానే కూసో
మనీ విషయంలా ఉన్న తట్టుకునేది లే లేదట తగ్గేదే లేదంటా అన్ని మా అక్క పరిస్థితి చూడపోతేమో అట్లున్నది నా పరిస్థితి ఇట్లున్నది అని చెప్పింది మొన్న
తాయంత్ లేదు ఒక ముప్పై గుంటలు ఇద్దరు పిల్లలు ఇల్లు లేదు ఏం లేదు అన్ తాగమాగ ఉన్నది
అప్పుడు జాబి చేసేదట కదా మరి
అప్పుడు చేసేది కాని గాచారం మంచిగలేక ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయినాక ఇన్
మ్మ్
కో ఎన్నడుదొతదో ఎన్నడువోతాడో పనికి అని
కాళగనే ఉంటాండ ఇప్పుడు మరి
నా కాలంటే ఇంట్లో ఆన్లైన్ సెంటర్ ఉందిగా సిస్టమ్ వర్క్ చేత్తడు ఇప్పుడైనా ఎవరన్నా ఆన్లైన్ ఇట్ల చేయాలంటే చేస్తాడు లేతే ఖాళీ గానే హ్మ్ ఇంకోటి తెచ్చుకో పో మా పిల్లలు లేచారు అది ఏడుస్తున్నారు
అవునా
హ్మ్
మళ్ళీ ఎప్పుడు వెళ్తారు
నేన్ వెళ్తాం ఇగ ఒక టూ డేస్ తర్వాత వెళ్తాం మీది పల్లెటూరా సిటీ నా
మాది ప చి పల్లెటూరు మాది మళ్ళా ఊరు మధ్యలో ఉండదు చివరికి ఉంటది. ఎవరు ఎక్కువ ఇక్కడ ఏమంటారు కలుపు గొలుపు ఉండరు మాట్లాడరు. హ్మ్ ఆ ఎప్పటికిీ వాళ్ళదే ఇగ అవసరం ఉండే మాట్లాడు తర్ లేతే లేదు
మ్మ్ హ్మ్
ఇగ నేనుగూడ ఎ క్కువ పోను ఎందుకంటే ఉమ్
మ్మ్ మా పిల్లలు కూడా డిస్ టబెన్స్ బాగా అయితాంది మ్మ్ ఆ
హ్మ్
ఇది కూడ నోట్లో బెట్ ఎక్కువబెట్టకూడదే నోర్ముస్కో అమ్మ చుడు
చిన్నవ్యాని మరి మధ్యాహ్నం
తినలేదు ఇయాల మధ్యాహ్నం తినలే అన్నం మా పిల్లలు ఇ బక్షప్పాలని వాళ్లు కూడా ఇ ఇప్పుడు గ్యారెలు చెస్తాంటే ఇక ఒక్కొక్కటి తింటారులు మంచిల్ తావుతా అల్గ
ఉంత ఆ వాటర్ ఎక్కువ తాగుతారు ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం కదా నూనెతో తింటే కదా వాటర్ పనుంటె
ఫ్రిడ్జ్ల వాటర్ కూడా తాగొద్దు
తాగాదు కూల్ల
ఉ ఫ్రిడ్జ్ వాటర్ కూడా కొంతమందికి వాడు
మాకు ఫ్రిడ్జ్ లేదండి కుండనే ఎప్పుడు కుండనే కడిగి పెడతాం అంతే లేకపోతే క్యాన్కే ఒక గుడ్డ లాంటిది క్లాత్
ఉ మాకు ఫ్రిజ్ లేదండి
లేనుళ్లే మంచోళ్లుతి అండి కరెంట్ది ఎక్కువై మొత్తం కడ్డలు తాగి తాగి లోపల ఎం కారబయే దేల్వాదు
ఉ టీవీ
ఆయిపెంద సగం హా
ఆ ఇ ఇంత ముందే వన్ ఇయర్ వన్ అవర్ అయితాంది నడు నాప్పమ వంట ఏం చేసిళ్ళు మరి పిల్లలు తిన్నారా మీరు తిన్నారా అ
ఆ పిల్లలు పొద్దుగాల పెరుగుంటే అదే తిన్నరు స్కూల్కు పోయాచినంకా మా దుకా దుకానామ్లె మాకు బర్రెలు లేవి ఏం లేవు పాల ప్యాక్ కుడువ షాపుల్నే
ఉహు
అదే ఉంటే తిన్నరు ఇగ అ
గ కిరణం షాపుల చిప్స్ లాంటివి అవి ఇవి అన్ని పాయిజన్ లెక్క ఫాస్ట్ ఫుడ్ పెడితే పిల్లలకు కడుపుల ఇన్ఫెక్షన్ లాగా అయి తంది అవే పేట్టకండి ఇంట్ల ఏదన్న మనం చేసి కొనీ ఇడ్లీ అయినా దోశ అయినా మినపప్పుతోని పిల్లలకు పెడితే మంచిది కదా
మా బుడ్డోళ్ళ వినరా అండి వాళ్ళ దుకాణం పోయి కొనుక్కోంది అసలు బతుకరిగా ఆ రోజు మా అత్తా బాగా గర్వం ఊగ పోయి తీసుకపోయి కొనిస్తాంటది
జాకీ సరే అయిస్త బా పదప్ప మక్కద అరేనా సరనాట అమ్క నమ్ పిల్ల పిల్లల అల్లరి
ఆ ఓ ఇప్పుడే లే ఉన్నా
వివిధ
ఓకే అన్నమా థాంక్యూ వాళ్ళ డాడీ ఇంట్లా పడుకున్నాడు బాయ్